హలో హలో
ఆ చెప్పండి ఎంచెస్
ఇండియా వస్తున్నారా ఏం చే నేను కూడా ఆఫీస్ లో ఉన్నాను ఇప్పడి దాకా నేను ఆఫీస్ లో ఉన్నాను రూమ్ హ ఏం జెత్తారండి వరకు హుమ్ కర్చోట కర్చోట ఇట్ట మ
వర్క్ చేస్ కొన్నారా హుమ్
మీది ఎక్కడ
మేము కలీ అండి ఇంటి దగ్గర
కాలి గా నేటి ఇ ఏం చదువుకున్నారండీ ఏం చదువుకున్నావు
నేనండి ఇంటర్ చదివాను అంతేండి
ఆ ఫస్ట్ ఆ సెకండ్ ఆ
మొత్తం ఇంటర్ కంప్లీట్ చేసానండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్
ఈయన డిగ్రీ ఎప్పుడు
మ్మ్ చదవాలండి డిగ్రీ ఇంకా
ఏవండీ ఇది ఎక్కడున్నా సరే
బి ఎస్ ఏమి
హ్మ్ హు
మీరు ఏం చదువుకున్నారండి జాబ్ చేసేతున్నారు
బి ఎ ఎమ్ ఎస్ ఎమ్ ఈ కండక్ట్రు ఉ
ఎమ్ ఎస్ లో ఏంటండి
ఎమ్ ఎస్ యా ఎమ్ ఎస్
చెప్పండి ఏం చదివరా మెస్సీలో అంటే ఎమ్ ఎస్ ఈ కెమిిస్ట్రీ మెస్ మైక్రోబయోలజీ ఎమ్ ఎస్ ఇ మ్యాథ్స్ అలా
మ్యాథ్స్ చదివారా పెద్ద జాబ్ అయితే మీది
సదువు అయిపోయింది తొక్కెం కాదు
విచ్చు
అవున మమ్మ అ హలో మామ్మ వస విచారిద్ద చేసుకున్నా వ వ చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం హూ బాగానే
ఆహ
ఇంటికి వెళ్ళండి ఆయన దగ్గర నా డ్రెస్
మా నాన్ డ్రైవర్ లేండి
ఉమ్ దైవరి ఉహ హు
టాక్టర్ డ్రైవర్ ఆ
అహా
మరి రొజు కాదుగద్ అదండి సెలవ లేదా
అ లేదు ఇ రోజు తవలన్న పాట
బబ స ఆహ
ఇద లే పద ధన్య వాద్
మోర్ పచ్చడి తాగలేదాని పొద్దున్న ఊచ్చసరా వపిస్తా అలాగా ఆ ఇళ్లి పేర
వర్క్ ఫ్రమ్ హోమ్
స్తరా అది తోండచ్చేతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అండి
అవున్ అవునండి
మ వర్క్ ఫ్రమ్ హోమ్ అయిత ఆఫీస్కి ఎందుకెళ్ళ రండి
లే ఆఫీస్ తగ్యల అన్నా
ఒహో ఇంట్లోనే వర్క్ చే తరా
అవును ఇక్కడో జత
బావుందని నేను చెప్పా మీకే
ఆ లక్ష రూపాయలని చెప్పి త
ఐదు ఏ
మరే త్రీ ఇయర్సా టూ ఇయర్స్ కే లక్ష రూపాయలు చేస్ జర మీక్స్
అదేటి ఆ నర్సిగాడు
ఆ మెస్ ది ఇచ్చేత్తారా
కొ
ఊహూ మీ చహరాముయితే ఓస్
పెడియాదు
తినన్నారు
ఆ మీరేం చేత్తన్నారు అంటన్న
నేనండి చిన్నవారు ఆ ఏం చేత్తనింక
హ్మ్ ఇట్ల మీ అమ్మేం చేత్తదే
మా అమ్మ ఎరగలి తీసుకుంటంది.
ఎరిగాాల
ఆ
మిరగాయలు తీసి అమ్ముద్దా ఏటి
కారం ఆడించుకోడానికి
ఓహో మరి అందరి దగ్గర ఏందీ
వర్క్ రాసుకున్న వద్దా
అ ఉ తావేంటి
ఎలాగ
ఇప్పుఇప్పుడే
అడ టెన్త్ క్లాస్
ఓ జరుగుతాంటాది
మ్మ్ అవును
క్లాస్ మొన్న ఎగ్జామ్స్ ఎలా రాశారు
బానే రాశాడు
కామన్ ఆడు ఫస్ట్ క్లాస్ అని చిన్నప్పటి నుంచి అలా వచ్చింద అనమాట ఇప్పుడు టెన్త్ లో కూడా ఫస్ట్ క్లాసే ఇంకా
ఏందీ
తనకు అక్కడ ఫస్ట్ వత్తాడు కదా మరి
ఫోర్త్ రావాలి మరి
మ్మ్ ఫస్ట్ ఫస్ట్ వస్తారు కదా ఊరికి ఫస్ట్ వచ్చినందుకు కట్టాలి కదా
మ్మ్ కట్టాలా
అందుకే ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక అప్పుడు కడతాం
చేసుకుని తాగేసారు కూడానా
భోంచేశారా
మీరే చెప్పాలి ఇంకా ఆ అండి
భోంచేశారు ఏం కర్రీ చేసుకున్నారో
పప్పు
పప్పేంటి చికిన్ కాదా
ఇదిగో చికెనంట వండుకో పప్పే వండుకొని తి
పప్పండుకున్నారా
ఆ
మామ్మ బిర్యానీ చేసింది.
అహ
మరి అది పండగ కదా
అవును. ఏమి లే
మరి మీరు రిలేటివ్స్ ఇక్కట అందరు వచ్చారెంటీ ఈ రోజు పండగ కదా
అవునా
రిలేటివ్స్
నొప్పుల్ కావచ్చేట్
తాలదా
చేరు
ఉహు
వచ్చాడ్ వచ్చాడు. వచ్చాడ్ వచ్చేటివి. బైటున్నారు
మరలకోసం
స్పెషల్ స్పెషల్ చేయాలి. లేద్లే ఎత్తలే రేపు
రేపా
రేపే
వెళ్ళిపోతారేమో ఈ రోజు
సరేస్తే రేపేస్తా
రేపు వెళ్తారా ఊహూ ఈ రోజు అయితే మీ ఇంటి దగ్గర పండగేమో
అవును పిర్లపండగ మా ఇన్ తపిర
హు ఈ రోజ్ వచ్చారా చుట్టాలు
అకే ఏది దన్డగా ఆ
ఇంకేంటండి మరి
ఊ
ఇంకేంటియి
నువ్వే చెప్పాలా నా దగ్గర ఏం ఉంది చెప్టానికి అవునా
బానే గడిచిన పొద్దున్నఏమో తినే అది పచ్చడే
ఏం
తర్వాత అళ్ మీ సో కూర్చోల్లో అలాగా
ఉమ్
మీ ఊర్లో బాగా చేస్తారా
బాచేత్తారు
జాతర చేత్తార ఏంటి
ఆ సరే అండీ రేపనకచ్చే
ఏంటిది యోగా మేవా
యోగ తలుపు
సరే అత్త మీరు ఛత్రవారీ స్ట్రెస్ పోవాలి కదా మీరు అయితే కంపల్సరీ చేయాలి ఇంకా
రోజు మూడు సార్ల చెత్తర్ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా
మీరు జన్మూర్జాతర
ఉం ఉమ్ మూడు సార్లు
ఉహు మజ్యాహ్నం ఎం ఆసనం ఎత్తారు
అదేం ఆసనం
ఉంటార మీరు కనిపెట్టారేంటండి
హ్ నై సన్నైతే బా చేత్తున్నారు మీరు ఉంటానండి అయితే హావ్ ఏ నైస్ డే హ్యాపీ ఉగాది